నమస్కార్
కారం మండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇగో మా ఇంట్లో శనగలు ఉన్నాయండి. మంచి శనగలు తెలుసా అండి పుట్ కాల్ చేస్తాను
మా తెలుసండి
ఆ అవి ఉన్నాయండి అవి బుక్కినా అండి ఇంతసేపు
మ్మ్ హు
అవునా మీరేం చేస్తున్నారండి.
మేమేం లేదండి మా మా అమ్మ నేను నిన్న మా మా అమ్మతోని పూరీలు తిన బుద్ద అయితుందని చెప్పానండి. అయితే మా అమ్మ పూరీలు చేసుకోమని చెప్పిందండి. కానీ ఇప్పుడు దుకాణం దగ్గరికి పోవాలంటే చాలా దూరం అండి. ఏవడు పోతడని చెప్పి ఇట్లనే కూర్చున్నాండి ఇగ
అమ్మో అంత బద్ధకమైతే ఎలాగండి చేత్ కడుపుకు కొ చేసుకొని గుడా అంత బద్దకమాండి మీకు
అవునండి చాలా అంటే చాలా బద్దకం అండి. నేను ఒక్కదాన్నే ఉన్నా అండి ఇప్పుడు పూరీలు చేయలాంటే నేనే పిండి పిసకాలి నేనే ముద్ద చెయాలి నేనే తాలవాలి నేనే కాలవాలి.
మీరు అత్తగారి ఇంటికెళ్ళాక ఎట్లా అండి.
ఏమో ఉండండి మా అత్తను పిండి పిసకమంటా అండి. నేను కాలుస్త అండి. మా ఆయనను కలవమంటా అండి.
అయ్యయ్యో మీ అత్త చెత్తదండి ఇగ మీ ఆయన కలుత్తడండి ఇగ ని నోట్ ఇట్లా పడతాయండి అవిష్
ఏమో అండి ఏస్సల్ ఏసంటోడు వత్తడో అండి వాడు వచ్చేదాంక నిమ్మ రవ్వంత
ఇది గుడా నిజమే అండి ఏమో ఏం కలలు కానొద్దండి ఇప్పుడే
అవునండి ఒకటేసి
ఈ రోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ ఏంటిదండి
ఆ చెప్పండి
ఈ రోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి మా ఫ్రెండు ఫోన్ చేసి మాట్లాడిందండి ఈరోజు
అవునా అండి చాలా విశేషం అండి
మిరేదేంది ఎప్పుడు వస్తావే ఇక్కడికి రారాదే చాన్ రోజులై అవుతుంది నేను చాలా మిస్ అవుతున్నా అనుకుంట చెప్తుందండి చానా రోజులు ఐతుందండి ఆమెని కల్వక నేను అక్కడ పోయినప్పుడు కూడా ఆమె రాలేదండి రా అంటే రాలేదండి వాళ్ళ చుట్టాలు ఓచ్చిరటండి ఇంకా రాలేదటండి వాళ్ళు అక్క పిల్లలు ఇలా ఉం టే ఇంగా ఆడుకుందంట అండి వాళ్ళతోని నేను ఉన్నప్పుడు రాలేదండి ఇప్పుడేమో ఎట్లాగ జ్వరం వచ్చింది కదా రా రెండు రోజులు ఉండిపోదు దావే అనుకుంటా అంటుంది దండి
మీకు జ్వరం వచ్చిందా అండి
ఆ అవునండి
గో మరీ చూయించుకున్నరా అండి ఆస్
మొన్న ఏ రోజండి మొన్న మే తొమ్మిది నైట్ తొమ్మిది నార చీకట్లు తొమ్మిది నర అట్ల అవుతుందండి ఫుల్ ఫీవర్ వచ్చిందండి ఫుల్ ఫీవర్ ఓస్తే దవాకాన కేళ్ళానండి దవాఖాన వెళితే ఆ గ్లూకోస్ ఎక్కించిలండి పన్నెండు ఒకటి అయిందండి నైట్
ఆ అమ్మో అమ్మో అసలు గ్లూకోజ్ ఎలా ఎక్కించుకుంటారుండి నాకైతే భయం అండి
నాకు కూడా భయం అండి కాకపోతే ఇంకా తప్పదు కదండి మనకి జెరలు వచ్చినప్పుడు ఇంకా
అవునండి అసలు చాలా ఘోరంమండి మా ఒక్క స్నేహితురాలు ఉండే అండి అసలు అది ఆమె చూడ్డానికి ఇంతంత ఉంటదండి
ఆ
తననే ఆమెకు అన్ని వచ్చండి అన్ని అన్నింటిలలో ఆరుదేరు ఉంటదండి ఆమెకి అపెండిక్స్ ఆపరేషన్ అయిందండి
అ అవునా అండి
అవునండి అప్పుడు ఆమెకి చానా అఫెక్ట్నే ఉంటండి గ్లూకోజ్లు
అన్నీ ఇప్పుడు మంచిగుంద అండి మరి ఆమె
మంచిగానే ఉందండి ఇప్పుడు కాదండి మా పదోవతరగతిలో ఏమో అయ్యందండి ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు అంత తిరుగుతది అందనెగిరిస్తుందిండి అసలా ఆమె మాటే అందరు వినాలండి లేకపోతే కు కుక్క కరిచినట్టు ఓరుతదండి
అవునం తిరిగి మన కూడా గుమ్మ గుమ్మ కుదుతే ముర కూర్స్ ఉంటది కదండి ఆమె
అవునండి అసలు ఎవ్వరి మాట లేదండి తన మాటే వినాలి అందరు అనుకుంటది కాని తన మాట ఎవరుదేకరండి
అవునండి మాకు కూడా ఒక ఒక కామె ఉంటదండి స్నేహితులు మేము హాస్టల్ ఉంటామ అండి రూమ్కి ఐదుగురు అలా ఉంటామండి మరూమ్ంలో ఐదుగురమ్ ఉంటామండి. మామ్మలనయితే పేదేంటిది. పే ఎంత ఇబ్బంది పెట్టిచ్చింది తెలుసా అండి. ఫుల్ టార్చర్ చేసిందండి. న నన్ను మాస్ చెల్లెలు ఉంటారు కదండి. ఫుల్ టార్చర్ చేసిందండి. చాలా టార్చర్ చేసిందండి. ఫుల్ ఏడ్చినామ అండి. ఇంగా అసలు మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పుకోలేదండి. చెప్పుకునేటట్టు కూడా లేదండి. అండి అవి అయితే అసలు ఇప్పుడు తలుచుకుంటే అయితే చాలా ఏడుపు వస్తుందండి.
అయ్యో అవునండి. తలుచుకోకండి ఏం చేస్తారు? మేమ్ అసలు మీకు తెలుసా అండి? ఆ మా కాలేజ్ మా కాలేజ్ అంటే కళాశాలకి ఏళ్ళే రోజులల్లో కళాశాల అంతా అయి పోతది కదండి. రెండు సంవత్సరాల కళాశాల పూర్తి చేసుకున్నంక మాకు మేము స్లామ్ అని రాసుకుంటామండి.
హవ్వండి.
ఆ రాసుకుంటాం అండి. అంటే స్లామ్ అంటే ఇప్పుడు నేను మీతో రెండు సంవత్సరాల దాంకా చదువుకున్నా కదండి. రెండు సంవత్సరాలగా నుంచి నాతో నీకున్న బంధం నేను ఎలా ఉన్నా నీతో అదంతా రాయాలండి. అందులో ఉమ్ నువ్వు రాసేదండి రాశినండి. ఆ అసలు నాకు దానికి అయి ఒక ఆమెకు ఒక ఆయనకే నాలుగు పేపర్లు, నాలుగు పేజీలు రాసిన అండి.
అవునా!
మ్ రాసిన అండి అందరికి రాసు సుకున్నామండి. రా చివరి రోజు అందరం వచ్చే రోజు ఉంటది కదా అండి.
అవును అండి ఉంటదండి. ఇగ విడిపోవాలే కదండి అందరు
ఆ ఆ రోజయితే అందరం బాగా ఏడ్చినామండి. అసలు
అవునా అండి రూమ్ లో కూసొని ఏడ్సిలాఅండి. బాగా
అ అవునండి. అసలు రూమ్ లో కూర్చొని అందరం ఒకళ్ళ మీద వడి ఒకళ్ళం ఏడ్చినామండి. ము ముందు రోజు ఏడ్సినము అండి. రేపు పోతామనంగా ఈ రోజు రాత్రి ఇగ రేపు పోతం కదండి పోయే రోజు ఏమి ఏడవలేండి.
పే. మీ అందరియి
కాదండి. ఇంటికి వచ్చే సంభ్రం ఉంది. ఆ రోజు మా నాన్న వచ్చిండు అండి. నాది పరీక్ష రాయడం అయిపోయింది. మా నాన్న వచ్చిండు అండి. మా నాన్న దగ్గరికి పరిగె ఎత్తుకుంటూ పోయినండి. మా నాన్న బండి అక్కడ పెట్టి నిలబడ్డాడండి అడ ఏం చేసినా మా నాన్న దగ్గర మా నాన్న ముంద అంగలి బండి ముందుకెళ్లి ఒక్కటే సరీ ఇట్లా పైనికి ఎగిరినా అండి. ఇట్లా జింప్ అంటారు కదండి. అలా చేసినా అండి.
హా
చెయంగానే ఏమైందండి. ఆ బండికి ఇట్లా కాలు పెట్టుకుని సైలెన్సర్పైన కొంచెం చిన్నదుంటది చూడండి. కాలు పెట్టుకునేది.
అవునా అండి వుంటాదండీ. అయ్యో దెబ్బ తాకిందా అండి మరి?
ఆ దెబ్బ తాకిందండి. వాసింది అక్కడ కొంచెం ఇట్లా ఇట్లాంటి చిగురుకువాసినట్టు అయిందండి.
మాదే మొత్తము
తగ్గిందండి. మొత్తము ఇగ అప్పుడు అట్లా అయిందండి. ఇగ మా నాన్ననే ఇగ మా అంటి అండి. నడుుచుకుంటేనే రావాలని చెప్పిందండి మా నాన్న వచ్చిందని చెప్పిన కూడా ఇక దెబ్బ తాకంగానీ ఇక బండిక్కమ్మ బండి ఎక్కి నాన్న బండి పైన రా అమ్మ అని చెప్పిందండి ఇక మా స్నేహితులందరూ అక్కడికి వ చ్చీ మా నాన్నకి జెండు బామ్ రాసి లాండి అలాగే వస్తువులు ఉంటాయి కదండి అవన్నీ పట్టుకొని కిందుకు వచ్చేలాండి
అవునండి
అందరు బండి ఎక్కించి అందరికి సాగనంపిల్లండి బాయి చెప్పి ఆ ఇలా నందరు
అవునా అండి
ఆ కానీ చానా గుర్తులుంటాయి కదండి
అవునండి చ నాకు కూడా చాలా గుర్తులు ఉన్నాయిండి అవైతే నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను అండి ఇది ఏంటది ఇంటర్మడియట్ ఫస్ట్ ఇర్ సెకండ్ ఇయర్ అయితే నా లైఫ్ ఫ్ నా జీవితంలా ఎప్పుడు మర్చిపోనండి నేనైతే అసలు టెన్త్ లో కూడా అలా తెెంతులో కూడా అలాగ చేయలేదండి నేను అయితే
అవునా అండి స్నేహితులు స్నేహితులండి అట్లా ఉంటరు
సంతోషం అంటే ఏంటో తెలిసిందండి బాధ అంటే ఏంటిదో తెలిసిందండి కష్టం అంటే ఏంటిదో తెలిసిందండి చాలా తెలిసినాయి అండి నాకైతే లైఫ్ జీవితం అంటే ఏంటిది అనేది తెలిసింది గానీ ఇప్పటికి ఇంకా అది లేదండి ఇంకా
ఏం లేదండి
ఏం లే అది ఏం లేదండి
ఏం లేదా
అన్నీ తెలిసినాయి కానీ అండి అవన్నీ పక్కకు పెట్టిన అండి అవి మైండ్ లోకి మళ్ల పొడుస్ కుందా అది ఇది ఏంది మనా బ్రెయిన్ల మైండ్ లో పోదాం అంతది గుంజిన కూడా పోతలేవండి
అవన్నీ గుర్తు చేసుకున్న అంతషేప్ ప్ప అలా ఉంటాన అండి తర్వాత ఇంకా అవి మర్చిపోతానండి నేను అయితే
అయ్యో మర్చిపోకండి అయినా ఊకే గుర్తు చేసుకోకండి ఏడుపోస్తది
చేసుకోలండి నేను ఈరోజు ఈ రోజు ఇంకా ఏం చేస్తారంటే మీరు తిననీనికి ఏమన్నా చేస్తారా అండి మీరు
పూరీలు పోయి పిండి తెచ్చుకొని పూరీలు చేసుకుంటాండి
అవునా అండి మా మా ఇంట్లో వాళ్లు కూడా అందరు పనికి వెళ్ళారండి మే నేను కూడా ఏమైన్నా చేయాల చెయాలని అనుకుంట ఉంటానండి చేస్తే ఏమంటారో చెయకపోతే ఏమంటారో అనేసి భయం అయితు ఉండండి నాకు
అయ్యో ఏం భయ పోతే రేపు చేయను అని చెప్పండి అంతే
ఏంటిది అండి
మీకు చేయ్యబుద్దుయినే చెయ్యండి ఒకవేళ వాళ్ళు తిన్న అనుకో మంచిది తినకుండా నేను మిమ్మల్ని తిట్టాల ఇంక రేపు చెయ్యనులేండి ఇంకెప్పుడు ఏం చెయను అని చెప్పండి అంతే
అమ్మో అంత ధైర్యం లేదండి నాకు మాట్లాడేంత ధైర్యం లేదు లేదండి
అవునా అండి ఏం కాదండి ధైర్యం తెచ్చుకోవాలంట కదాండి మాట్లాడే ధైర్యం లేక పో తే ఎలా అండి బ్రతకడం చాలా కష్టం
సరేలే అండి నేను ఉంటానండి పని చేయాలండి నే ఆ
ఆ సరే ధన్యవాదాలండి నాకు కాల్ ఫోన్ చేసినందుకు
ఆ ధన్యవాదములండి
ఇంత చేేసే సహకరించినందుకు ధన్యవాదములండి బాయ్ అండి
బాయ్ అండి ధన్యవాదములండి
మ్